హలో గుడ్ మానింగ్ మేడం గుడ్ మానింగ్ సర్
బావున్న రమ్మా
ఔనండి బావున్నామండి
నేను గుడ చాలా బాగున్నా అండీ
ఇంకా ఎంటి సంగతి ఎం లేదండి ఈ రోజు లీవ్ పెట్టకున్న అవునా మీరు చాలా లీవ్స్ పెడుతారు కదా సార్ లేదండి విూషయం చాలా పెట్టారు ఇక్కడ ఎందుకండి హెల్త్ ఇష్యూ ఉందా ఏ లేదండి అట్లా ఒక రోజు రెస్ట్ ఆహా డైలీ బిజీ ఉంటరెమో
అవునండి డైలీ మార్నింగ్ వెళ్తే నైట్ వస్తానండి
అరే రరే బానే మరి బాగా టైమే బైట కేటాయిస్తున్నారు
అవునండి ఇంకా మేము ఉండేది సిటీలా కదండి కొంచెం బిజీ లైఫ్ ఉంటదండి
అవునండి ఇంకా వెదర్ ఎలా ఉంది అవునండి అయిపోయింది వెదర్ అయినట్టాయితే ఇప్పుడే కొంచెం వర్షం వచ్చింది మ సైడ్ ఆహా
అవును
ఈ వాటర్ చేంజ్ కి కొంచెం హెల్త్ సర్థి జల్బు అలాంటివి వస్తున్నాయ అండి
వన్ డే
మొన్న మ్యారేజ్ కేళ్ళామండి అక్కడ ఆ వాటర్ అక్కడ స్వీట్స్ తిన్నాను దానికి కొంచెం జలుబు ఎక్కువనే అయింది సార్
అవునండి క్లైమేట్ అట్లానే ఉంటుంది ఇబ్బంది పెడుతుంది అందరికి
అవునండి మేము నార్మల్ వాటర్ తాగుతాం అక్కడ ఏమో మినరల్ వాటర్ ఉండే
అహ అంటే ఇంట్లో మీరు ప్యూరి ఫై వాటర్ వాడర మీరు
ఆహా లేదండి అంటే స్టీల్దిి ఉందండి ్యూరి ఉంది అయినా ఇప్పుడు వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా వాటర్ పెట్టాలండి
అవును ఇ ఒక వర్షాకాలం కంపల్సరీ మీరు వేడి చేసుకోనన్నా ప్యూరిఫైడ్ వాటర్ అన్నా తాగాలండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేళ్లు బరాబర్ రాదు సో
మ్
ఇబ్బంది అయిపోంది తర్వాత మళ్ళ హెల్త్ ఇష్యూస్ అట్లా అయితయి
అవునండి మొన్నటి వరకు మా పాపకి ఉండే
అవునా మేడం ఏమైది మేడం
అదే జలుబు సర్ది జ్వరం ఇప్పుడు తగ్గింది తను స్కూల్ కేళ్ళింది ఇప్పుడు నాకి స్టార్ట్ అయింది
అవును మేడం పాపకు చేసి చేసి మీకు అంటుకున్నది మేడం
ఏ అలా ఏ రాదండి చిన్న పిల్లల్దీ
అవును మేడం
నేను అది మ్యారేజ్కి వెళ్ళి ఆ నైట్ నుంచి నాకు బాలేదు వాటర్ పడయండి నాకు
ఆహా
ఇంకా కరెంట్ చాలా సార్లే తీస్తున్నారు కదా అక్కడ మీ సైడ్ తీస్తున్నారా అండి
అవునండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లనే ఉందండి కరెంట్ కూడా బరాబరు ఉండలేదు ఏసఆర్ సార్ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంట్ ప్రాబ్లం లేకుండే. వాటర్ పైప్పు మాకు వాటర్ కూడా డైలీ వస్తా లేదండి. ఏదైతే మున్సిపల్ వాటర్ ఉందో. అది కేసీఆర్ సార్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండంగా మనకు రెగ్యులర్ ఉండేవాట. ఒక్కొక్కప్పుడ అయితే టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్ వస్తుండే.
ఇప్పుడు వచ్చేసి. దినం తప్ప ఆట్
దినం తప్ప దినం లేకుంటే రెండోకి ఒకసారి ఇష్టం వచ్చినప్పుడు అలా వదులుతాండు
ఇంకా మా పక్క వాడాలది ఇంకా ఘోరం నైట్ పది ఇంకా టైమింగ్స్ కూడా సరిగగాలవు మాకు ఫైవ్ థర్టీకే వస్తదండి‌ నిద్ర వేస్ట్ చేసుకోవాలి.
అ వాటిలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెబదాం మేడం ప్రజలు తప్పు చేసిన కేసీఆర్ సార్నిొడగొట్టి ప్రార్థమైతే అన్నందరికీ కేసఆడు సార్ విలువా
ఇ ఇంకావన్ ఇంకా టూ టూ ఇయర్స్ ఉంటాడు అంతే
అవునను మేడం అంతే మేడం ఇంతకుముందు ఎవరికి టసారు మేడ మరి
నేను కేసీఆర్ సార్కి వసానండి
అవునా మేడం
అవునండి మనకి ఇక్కడ ఊర్లో ఉల్ప్పసార్ అని ఉంటారు ఎమ్మెల్యే మేమైతే కనకి చేసామండి ఇక్కడ తెలియని పిచ్చివాళ్ళు అవునండి చాలా మంచి పనులు చేస్తాడంండి నాకైతే చాలా సార్లు హెల్ప్ చేశారు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అంబులెన్స్ బాగాపోతే ఏంటండి అంటే మీ పర్సనల్ గా మీకు హెల్ప్ చేశారు అవును అండి పర్సనల్ గా కూడా చేసారండి మా డాడీ పోయినప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ది మాకు రాషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ క్వటర్ లో.
అవున అంటే మీ డాడీ క్లోజా మేడమ్.
అవునండి మా డాడీ తనతోట ఉంటుంది మళ్ళీ మా డాడీ పోయినాక నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంబులెన్స్ అరేంజ్ కవాలి అయితే తన తరపు నుంచి ఓన్గా డబ్బులు ఇచ్చి పంపించారండి. టైం కి మళ్ళీ రీసెంట్ గా కూడా నాకు హెల్త్ ఇష్యూ వస్తే సిఎంఆర్ ఫండ్ అని కూడా ఒక టూ ల్యాక్స్ ఇచ్చారండి
అంట బాగానే మీకు హెల్ప్ చేస్తారు మరి.
అవునండి. నాకే అని కాదు అని ఏ పేదవాళ్ళకైనా కూడా చాలా. అవసరాలు తీరుస్తా. ఇలాంటి మనిషి నే.
మరి అట్లాంటి మనిషిని కడవడ కొట్టిలా మేడమ్ ఇవర్లా. మరీ కోరమండి మరి ప్రజలు ఎట్లా అంటే ఇంత మంచి మనిషిని ఒడగొట్టుకొని.
క ఎండాకాలం అచ్చినా గూడా ఇక్కడ అంబలి అని అలా ఇస్తారండి కాని
ఆహా అవునండి వనిక్కి పేరే అచ్చింది గదా అంబలి కోనప్ప అన్ జేప్తారు మొ త్తం తెనంగాణ స్టేట్ లో
అవునండి ఇంకా పేదవాళ్ళు గూడా అక్కడ ఆటో నడిపే వాళ్ళు డ్రైవింగ్ చేసేవాళ్ళు ఆగి మరీ ఆఫ్టర్నూన్ భోజనం చేసి వెళ్త తారండి
అవునండి అది గూడా నేను చూసాను మేడం న్యూస్ న్యూస్ లలో చూశాను ఆయన గురించి చి మధ్యాహ్నాది సత్రం అని పెట్టారు కదా
మరి ఒకటి ట్టే కూర చేయకుండా నీ రెండు మూడు రకాల కూరలు పెరుగు
అవునండి నేను చూశ నేను మీడియా లల్ల చూ పెట్టారు ఆయన గురించి నేను చూశా చాలా పెద్ద మచ్చ అండి అయినది అలా అంతా మందికి పెట్టడం అనేది చిన్న విషయం కాదండి.
పోయినా గూడా అది ప్రాసెస్ అలానే చేస్తున్నారు. ఆ నేన్ రాలే గేల్వలె నాకేం అవ్సరం అని కాకుండా తను ఎలా ఉన్నాడో ఇప్పుడు గూడా సేమ్
అదే అండి చెప్పిన మంచి పెద్ద పెద్ద చేయ చాలా పెద్ద మంచి వాలండి ఈ జమానాల అట్లా ఓడిపోయిన గూడా ప్రజలను విడలేడంటే అట్లాంటి ఎ ఏం ఎల్ ఏ నీ ఓడగొట్టుకున్న వాళ్ళు ప్రజలు అర్థం చేస్కుంటున్నారు ఇప్పుడు అన్నట్టు
ఈ తెల్యక ఓడించారండి ఇక్కడే కేయాలి కరెక్ట్ మనిషి ఎవరు తెల్సుకోలేకపోయారు యూత్
అవును యూత్ తోటే వోయింది కదా మేడం
అవును మేడం అవును సార్ యూత్ చేయబట్టే
అంతేగా యూత్ ఇప్పుడు గురతాం ఎట్లా అట్లా అన్నట్టు
ఊ మన ఊర్లో అయితే పాల్వే హరీష్ రావు అని అచ్చారు తనూ నాల్గు మాటలు మంచిగా చెప్పంగానే తన్సైడ్ వెళ్ళిపోయారు ఏం చెయడండి అని వేస్ట్ అతను మాటల మాటల్లా ముంచేస్తారు పెద్దవాళ్ళని
అంటే అలా నాన్న గూడా ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉండే మామ్మాయి వాళ్ళ మదర్ గూడా ఏం ఎల్ ఏ ఉండే
అంకిత
కదా రా అదే పాలే వాల్ళ నాన్న గూడా పురుషోత్తం రావు అని ఇంతకు ముందు ఎం ఎల్ ఏ ఉండే
అవునండి
అళ్ళ మదర్ గూడా రాజలక్ష్మి అని ఆమె గూడా ఏం ఎ లే ఉండది
అవును మా పెద్ద నన్నా తన వాళ్ళ సైడే ఉంటుండే
ఆహా ఎందుగంటే నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ అండి అందుకోసమే ప్రతి చోటది నాకు తేల్సి ఉంటది ఎక్కడెవరు ఉన్నారు ఏంది అని అట్లా
తెలుగం అంటే మీరు ఏ సైడ్కి ఓటేసారండి తెలంగాణ
మేము టీ ఆర్ ఎస్ కే, టీ ఆర్ ఎస్ ఫ్యాన్ అండి మే కే సీ ఆర్ ఫ్యాన్ అండి డైహార్డ్ ఫ్యాన్ అండి మా ఫ్యామిలీ మొత్తం కే సీ ఆర్ కి ఫ్యాన్ అండి ఎందుకంటే ఒకా ఒకా ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరుందండి. చిన్న విలేజ్ ఉంది అక్కడ.
ఆహా
అక్కడ వచ్చేసి వాళ్ళక్ వాటర్ కూడా లేకుండా ఉండే
ఒచ్చా
అంటే వాటర్ ప్రాబ్లం ఉండే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండే. ఆ ఇనండి నేను చెప్తా అయితే అక్కడ కరెంట్ వచ్చేసి సమ్మర్ లో మేము హాలిడేస్ కేల్
కేస్ ఏళ్తుండే గదా అవునండి.
సమ్మర్ హాలిడేస్కి ఎవరు కూడా ఏళ్తారు అమ్మమ్మ వాల్ ఇంటికి.
అవునవును
అలా వెళ్ళినప్పుడు అక్కడ మార్నింగ్ టెన్ కి కరెంట్ కట్ అయితే ఈవినింగ్ ఫైవ్ కి కరెంట్ వస్తుండే మేడం.
అరే చాలా లాంగ్ టైమ్ అ మార్నింగ్ టెన్ పొద్దున పదిటి నుంచి సాయంత్రం ఐదుటు వరకు కట్టిగ్ ఉంటుండే. ఉహ్ చాలా ఇబ్బందులు పడుతుండే వారు
డచ్చింది. ఇంకా నీళ్ళు, ఇంకా వాటర్ అనేసి. తల మీద మూడు మూడు నాల్ నాల్ బిందెలు వెట్టుకొని ఒక రెండు మూడ్. కిలోమీటర్ల వరకు వెళ్తతుండే వేరే దగ్గర నుంచి నీళ్లు తీసుకురానికే
ఓహోహ్
అలాంటిది ఇప్పుడు ఇంటింటికి నల్లా ఇచ్చిండు మేడంమ్ అక్కడ మన అమ్మమ్మళ ఇంటి ముందే పెద్దట్
పెద్ద ట్యాకి గట్టిచ్చిండు అవును
అలా ఇంత మంచిగా చేసి అవును అవునండి విలేజ్ అండి.
హమ్మమా
సో ఇలా ఒక వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేసాడు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు.
చూడు ఇంకా పించిన్ రొండ్ అవునా ఫస్ వెయ్యి అంటుండద్
ఫస్ట్ రెండు వందలు వస్తుండే
ఆహా డైరిక్ టూ టూ థౌసంద్ పెంచారా. అవునండి. సోయలే పెట్టేస్ ఇంకా అది రేవంత్ రెడ్డి అంతే
చేబ్బుడు నీళ్ళ ప్రాబ్లం ఎంత పెద్దదో తెలుసు లేడీస్ మీరు మీకు తెలివాలి లే వాటర్ ప్రాబ్లం ఎట్లా అనేది.
ఉహ్
వ్రాంత పేర్
ఇంత పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ జేస్ అయన్ ఎట్లా మర్చిపోతారు చెప్పండి మేడం. ఇంకా ఇది ఇందిరమ్మ కూడా ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు కదా ఎవరైత్ తీ వేప్ వాలున్నారు. ఇది ఒటి ఏమంటే జిట్లాచ్చి ఇస్తా అన్నట్టు. మీతో మాట్లాడినందుకు స్వామ్ వధుండేద్ సార్
అవును మేడంమ్ మీ తో మాట్లాడనందు కూడా మీ టైమ్ నాకు కేటాయిచిన్నదుక్ అంట చాలా చాలా ధన్యవాడము లండి.